హ అయిరి ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు రా నువ్వు
నేనా ఇప్పుడే పైనుంచి బట్ ఆ వాష్ చేసిన నీకి ఒకటి చెప్పాలి ఏమైంది తెలుసా ఈరోజు కాటేరమ్మ టెంపుల్ కి వెళ్తే ఫుల్ రష్ ఉన్నారు
క్యాబ్ ఎ గ ఎల్లారు
ఆ
క్యాబ్ లోనే గ వెళ్లారా
క్యాబ్ లో వెళ్ళాం కానీ అక్కడ టెంపుల్ లో ఎంత రష్ ఉన్నారు తెలుసా ఈరోజు ఎందుకో. అమ్మ పౌర్ణమంట
అవును
ఏంది అసలు చాలా రష్ ఉన్నారు ఎంత మంది వచ్చినారు తెలుసా ఈరోజు.
ఉహు
ఎంత మా అక్క వాళ్ళు లేట్ గా వచ్చినారు వాళ్ళకు దర్శనమే టెన్ ఫార్టీ వరక్ టెన్ ఫార్టీకి అయిపోయింది ఎయిట్ కి వచ్చింటే
అ హా మీది త్వరగా అయిపోందా.
మాకు లెవెన్ థర్టీ కి లెవెన్ థర్టీ లోపల హాస్టల్ లో ఉన్నాము దర్శనం దూర్ కొన్ని వెళ్లిపోయినాం మేము
ఉ ఊఉ
ఉంటాయి కదా లోపల. తగ్గలే అది
అ
దుమ్ము పోయింటది కదా నోట్లో. మల్ల వచ్చింది అది అవి ఉంటాయ్, చూడు లైన్ లైన్ పోయేది‌ దాంట్లో ఎక్కుకొనిపొయినాం నే ను వేర హస్టల్ అమె
ఆహా
వీళ్ళిద్దిరేమో నడుచుకుంటూ వొచ్చినారు. కోకుండా వట్ నూడిల్స్ ఇంగొగామె
ఓకే ఓకే
ఉ సో మేమేం చేస్నాం, సెవెన్ థర్టీకి వచ్ ష్నామా
ఆ
మల్లానింది గుస నువ్ పోయ్ తాపో చెప్తే దోశలు అవినయి పైన మూడు ఉన్నాయంట, యాంకులు ఏమన్నాడంట తెల్సా ఆ మూడు తలా ఒక తినమను చెప్
ఉ
లేదంటే ఏసుకోద్ ఏసుకోమను నడంట అందుకు నేను ఏం చేసినానంటే, హు ఇదేంది. ఏందబ్బా ఇప్పుడు బట్టలు తీసుకొని వచ్చి ఆంటీ మేము నైట్ దోశ ఏసుకుంటం. మాకేం చేయమాకండి చె అ
ఆ
అంతే కదా రోజు బయట తి నమ్ మేం అవసరమా అన్మకి ఎంత మిగిలి
ఈ ఇప్పు నైటా లే తే
ఇవి నైట్ కి దోశ ఏసుకుంటాము. మాక్ రైస్ చేయొద్దండి, అని చెప్నా
అంతే ఏవనిందా ఓకే అనింద
ఓకే కానీ ఆ రైస్ కూడా కొంచెం తినండి. అని సర్లేన్ చెప్పిన మా యామ్మకి మేము చెప్పు. ఇత్తామా ఇన్నేసుకున్నామని.
అంతేలే.
భలే అద్వానమైపోతది రోజురోజుకి తిన్నావా.
ఆహ్ తిన్నాంలే
నేనింకా తినలే ఏంలే స్వామి. ఒప్పం దోశ తిందామనింది నాకేమో ఈరోజు సుస్ ఎట్లా ఉంది ఏమి తినాలనిపిస్తలేదు. అందుకే నాప్ వొద్దు అని చెప్పిన అది కూడా తినలే పాపం. ఓహో ఆహ్ చ్చఫిలో
ఓకే ఓకే ఓ అందరం
వర్షం పడుతుందా.
లేదు మీకు
లేదు ఇప్పుడైతే ఈ రోజు ఆర్ సి బి మ్యాచ్ ఉందంట బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నారంతా.
ఆహ్ తెలుసు మేము ఏం చూడాలే నేను మా జీజే.
ఎందుకంటే తాగినోళ్ళు ఉంటారు కదా. అందుకే ఇంకా ఈ రోజు బయటికి పోయేది లేదు అని పెట్టుకొని.
సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ ఉమ్.
ఉమ్మ్ చూద్దాం మేము చూస్తాం నేను చూద్దాం అనుకుంటున్నా. ఏమయితదో ఏమో జగన్ ఏమైనా సినిమా చూస్తామ.
ఓకే ఓకే.
ఉమ్ ఇంకా
ఏంద్ర
టీ తాగినవా.
ఉమ్
ఉమ్ ఏం చేస్తాంది పాప.
పాప బయటికి వెళ్లింది.
ఉహూ
ఉమ్
ఉమ్ బోలే
ఏంటి
ఎటు వెళ్ళలేదా అంటున్నా
లేదు ఇంట్లోనే ఉన్నా తోట్లోకి వెల్దామా ఆ
ఆ
తోటలోకెల్దామా అదే నిమ్మకాయలకి
ఆహా
హు
యాడికెళ్లలా ఎండ ఫుల్ంది
హు హు చాన ఎంతందులో అక్కడ కాటేరమ్మ గుళ్లో అంత వర్షం పడింది కదా నిన్న మోకాళ్లు ఫస్ట్ టైం ఈరోజు మా కాళ్ళు మా కాలులాగా ఉన్నాయి ఏదంటంట ఏడస్ అంతా ఉంటది కదా
అవునులే
ఆ
ఉదయాన్నే వెళ్ళారా
అవును ఉదయాన్నే వెళ్లి అది కూడా ఆడ సెవెన్ అయింది క్లోజ్ చేస్తారు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేస్తారని టెన్షన్ టెన్షన్ గా వెళ్ళిపోయినమ్ తెలుసా పరిగెత్తుకుంటా
హుం
నేను ఇంకా దాని ఎక్కిన ఎక్కొద్ధంటది అది
హు
మీకా
ఇకారే నంద
చె
పొట్టి నడుగు ఎం జేత అందే
పొటి నూడిల్స్ పడుకునిన వాళ్ళక్క వాళ్ళు వచిన్నారు అందుకే మాట్లాడేది పడుకోలే అది మేము వచ్చే పాటికి కొద్దిసేపుకి వాళ్ళక్కావాళ్ళ వచ్చిన్నారు ఫోన్ చేసింటే పోయింది పాపం నిద్రపోలే కదా ఇందు
ప్రతి వారం బలే వస్తున్నారు కదా అక్కోళ్లు
ఏదో ఎందుకు వచ్చినరు వారు
ఉహు
ఊ
ఉహు ఎలా
అంతేలే అదే ఇంకొక అమ్మాయి హాస్టల్ మార్తుంది
తేలిసింద
మనరూం అమ్మాయి పెద్దదయ్యింది. ఆ పిల్ల వేరే హాస్టల్ అమ్మాయి
వే అక్క వల అక్కొల్లయింటికి వెళ్ళిపోయింద
ఊ
ఊహు ఇప్పుడుగాని గట్ల
పోడుగమే వాళ్ళ ఫ్రెండ్ ఓచ్చింది మాట్లాడతంది వాల్ల జూనియర్ సబ్జునియర్ ఎవరో అమ్మాయి
మన పీజీకి వచ్చిందా
ఆ నిన్న స్టేటస్ పెట్టింది ఎందొ పిల్ల చూసి రిప్లై ఇచ్చింది.
ఆహా
ఇద్దం అంటే రా అని చెప్పేకే
ఓకే ఓకే
ఊ
ఊహు నాకు కూడా ఇంక రెండు రోజులే కదా అయిపోద్ద అస్
అవును వేళ్తావే గద మీ ఊరికి
చూసుకుని వెళ్తాననింది మళ్ళీ
ఏమో మరి ఇప్పుడు
ఊ
హ
ఆ
ఇక ఏంటి సంగతులు
ఏం లేదు సరే తి
ఏం
ఆ
ఏం తినవు ఏం చేస్తున్నావు
సోరకాయ బజ్జి చికెన్ చేసారు లేదు అక్క చేసింది పెద్దక్క
ఊహు ఓకే సరేలే అయితే
ఆ బాయ్